ఆ
అ మళ్ల చేసినవెందే నేను ఆన్నందినిపించి ఆ
మీరు చేసినవా ఇప్పుడు పది నిమిష పది నిమిషాలు
ఆ సబ్మిట్ చేసిన గానీ సబ్మిట్ చేసిన కాని నువ్వు మళ్ళా దీనికి ఆకలైతుందంటే అన్నం తినిపిత్త హలో ఎందుకు చేసినవే నువ్వు అన్నం తినిపిత్త
ఆ ఆగు మళ్ళ
సౌండ్ చేసి
దా తది దాని
అర్ధంగాల
తిరిగే ఒక పది నిమి చాలా మళ్ళా కట్ జెత్తే పోతది కాం
అవును గాని ఎన్నో కాలు ఇది ఐదో కాల నాది ఆ
మ్మ్ నీద్
ఐదో కాలనే
ఆ ఇది నాది నాలుగు నాలుగు నాలుగో కాల్ ఇది మ్మ్
కాళ్ళున్నది రొండే కాల్లె కదా నీతో మాట్లాడినా
మూడ అయిపోయినాయి మూడు అయిపోయినాయి మూ
నయా రోండే అయిపోయినాయ్ రొండే రొండే అయిపోనాయి మ్మ్
రొండే అయిపోయినయా కాదు ఇది ఇప్పుడు కాలు మూడు సబ్మిట్ చేసినావా ఇంత ముందుకు
ఆ
సబ్మిట్ చేసినావా దాని తోటి మూడ అయిపోయినాయి
సబ్మిట్ చేసిన
మ్మ్ సబ్మిట్ చెత్తే మూడు అయిపోతాయి
ఇదా ఇది నేన్ సబ్మిట్ జెయ్యాన్ నువ్వే జెత్తవ్
నువ్వు ఇంతముందు సడ్మిట్ చేస దాంతటి మూడు అయి తె ఇగ మామయ్య అన్నాడట కదా మీ బాబమ్మని మీరు తీ మరి నన్ ఎందుక్ కు అదర కొడతావు చెల్లే నేను చెప్పేది ఇను బాగాలేదు ఒకటే అరుస్తా ఉంటావు మధ్యల నా నేను ఈ ఆ అయితే అత్తమ్మ ను మా మామయ్య అన్నడట కదా అమ్ అమ్మతోటి కూడా అన్న వాళ్ళు బయటనే రోడ్డు మీద మాట్లాడినట ఫోన్ చేతే మీ బాపమ్మని మీరు తీసుకుపోండి మీరు చూసుకుంటారా మేము చూసుకోవాలా మా ఇంటికి వచ్చి ఉంటాంది మీరు చూసుకోవరాా అని అన్నాడట అంటే నాకేం అవసరం నేను ఎందు చుస్ కుండా మ్యా నాకేం పెట్టింది నాకేం చేసింది నాకు క ఏ అవసరం నేను చూసుకోను నేను రాను అని అన్నదాట అంటే అమ్మ కాదు అత్తమ్మ తోటి ఆ సింధన్నదట
ఉ
సింద అంటే నేను అయితే అమ్మ మీద ఆరుతోంద అట వచ్చి నువ్వు ల్యాప్టాప్ కొనియలేదు నువ్వు ల్యాప్టాప్ కొనిస్తతే నేను వాళ్ళ ఇంటికి పోకపోయేదాన్ని నేను వాళ్ళ తో మాట్లాడకపోయేదాన్ని వాళ్ళ ల్యాప్టాప్ ఇచ్చిలని నన్ను అట్ల అంటా అళ్ళు నువ్వు నాకు ల్యాప్టాప్ ఎందుకు కొనియలేదు అని అనుకుంటా అరుస్తాంది
ఏడ్ దాన్ని అరచుడుగ ఏతా
ఇ జి ఈమలో ద దసమ్యా అంకితే దేన్లో దసమ మీని అంగలి బస్ అ
వుమెన్స్ డే జర్పిలానే మీ దా బ్యాంక్ ల
లేదు నేను ఆడే కదా
ఆ నేను ఆండేగ
ఉ త్త
అయితే ఫీ బిల్స్లో పెట్టాను కదండి
దివ్య బార్వే జ్ నేను ఎ బార్యేజ్
అయితే ఉ చెప్పు
అమ్మ మీద అతంతటారు
ఈ అమ్మ మీద వాళ్ళ మీద ఆడిచిరు అడిచింది ఇగ అమ్మ మీద అరత్తనట్ నా
మదా నవల్భా భోమన్నారు మ అనుభా మన
ఆ మా ఇదుగో ఇ అనమాను ఆ అమ్మని ఈ మాట అనుమాను నిన్నుఊగ నిను మొమ్మ ను అనను నువ్వే కదా పోతా అని అంటది ఇప్పుడు రివర్స్ మాట్లాడుతుంది చూడు సింధు ఏమని మాట్లాడు చెప్పనా నువ్వే బొమ్మను అంది మేనా అంటంది
అే నేను అంటాను మామ తటి నువ కాదట అటే కోచింగ్ తీసుకుంటుందట దానికి డెబ్బై వేలు కట్టాలట మళ్ళా ల్యాప్టాప్కి ఒక డెబ్బై వేలు ఇవన్నీ పెట్టి మరి అ గునిత్తాను చేత్తాను అవి ఎవరు ఇద్దరుతుదమ్మా పోయి ఎన్ని నన్న
కాదమ్మా అది చేనీ అక్క జూటి చేనీ రాదే మనవేం చేసి చేయలే ఎల్దుగా
అట్లాగదు నువ్వు అన్న కరెక్టే మరి రేపు ఆ పెళ్ళి రోజు ఆమె పెళ్ళి చేయాలని నేను ఉన్న అస్తులు అమ్ముతున్నంటే మేవైతే ఊకోముో నువ్వు పెళ్ళి చేస్తాన ఆమె కన్న పెడతాను కాబటి నువ్వు ఆమెనే పెళ్ళి చేస్తా సుకోమని పైసలులావని చేసుకోమను అని నే అన్న
ఆ అంతే
ఆ పెళ్ళి ఖర్చ్ ఆ ఖర్చు పెళ్ళి ఖర్చుగా పైసలు వేసుకోనున్న కరెక్ అట్టే కదా నేను అన్నది
హ్మ్
అంటే నాకాడ రూపాయి లేదు అని అమ్మంటాంది
ఏ అమె అసలు ఎవన పని పోతే కదా ఉండాల్సింది ఫస్ట్ ఇంకో బిడ్డు ఉంది పెరిగాల్సింది దాన్ని చేయాలనుందా ఉన్నాస్త అయినా అమ్ అమ్ముకొని పెడతా అని అంటేది పెరిగి వస్తుది ఇప్పుడు అమ్మాయి ఏమన్నా మాట్లాడితే అప్పుడు మనం పెళ్లి చేసేంత దాచిపెట్టింది అమ్మ ఇయాల చెప్పాలి పెళ్లి చేసేంత అంత దాచిపెట్టింది మానమ్మ అంత కష్టపడ్డది ఇప్పుడు పడమంటే పడలేకపోతాను మా అత్తమ్మ కానీ చిన్నదానే పెద్దదానే మా అత్తమ్మ పోతుంది పనికి రోజు పనికి పో అనే ఆరోగ్యంగా ఉంటుంది తెలుసా మనం రియల్ చెప్పాలి ఇంట్లే ఉంటే ఉండి ఉండేటన అయితాం గాని పని పోయినమనుకో వ ఆరోగ్యంగా ఉంటాం మనం రియల్ చెప్పాలి అక్క కదా మా అత్తమ్మ పనికిపోయి పనికి పోతా ఆరోగ్యం ఉంటది ఏ మా అమ్మకి ఎందుకు చెప్పినా వేస్ట్ అనుకుంట వా వారి ఎందుకు అని ఇలా మాట్లాడేదని కాని ఎందుకు ఇలా మాట్లాడాలి అయితే సిందట్లా అంటాందా సిందూ డిఫరెంట్ కాలో సిందు దాని పెళ్లిి ఇప్పుడు చేసేటట్లు లేదు గానీ ఎవ్వలు చేత్తరు ఆయనేగా
నిమ్ పెట్టిన రిపోర్టు పెట్టినవా ఆ
దానన్ని సప్పుడేక సదువుకో అను
హు ఏం వత్తదో ఏం చేత్తదో ఆమె ప చదువుకే పెడుతంది అన్ని పైసలు ఆమె చదువు ఆమె సంధ్య ఏం అర్థమయితలేదు కాదే ఇప్పుడు అన్ని పెట్టి చదివిపిత్తది చేత్తది నేను పెళ్ళి చేసుకుంటా అని శంగడ బింగడ ఎగురుతది అప్పుడు ఇమే చేత్తది ఎన్నుండి తెచ్చి చేత్తది పైసలు
ఇగో నేను చెప్తాన కదా ఇ అత్తమ్మకైనా ఉంటదో ఉండదో కాని మామయ్య కన్ఫామ్గ ఉంటదే
హు
మామయ్యకి నా కూతురికి అంత పెట్టినా నా కొడలు తెచ్చియదా అని ఉంటది ఎందుకంటే అత్తమ్మ మన మనిషి కీ ఎందుకంటే మన డాడీ కాన్న ఆ అన్నయ్య కదు సొంతం అన్నయ కాబట్టి అడగదు కట్నం కానీ వాళ్ళ హస్బెండ్ అడుగడని గ్యారెంటీ ఏంటిది కాద్ వాళ్ళ మామేయ్య మనోడు కాదు కదా అత్తమ్మ మానదైనప్పుడు మావయ్య కాదు గా
సింధు పడదులే వాళ్ళు ఏమన్నా అంటే నా ఇష్టం నా అని నీ నువ్వెంది నాకు చెప్పేదంటది